హలో నమస్తే అండి ఆ బాగున్నానండి మీరు బాగున్నారా ఉమ్ నా వాయిస్ ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నాం అక్క నా వాయిస్ వినిపిస్తాంద అక్క మీకు క్లారిటీగా
ఆ వినిపిస్తుంది నా వాయిసు
ఆ మీ వాయిస్ కూడా వినిపిస్తోంది అక్క
ఏం డిస్టర్బెన్స్ లేదు కదా
ఆహ లేదక్క
ఉమ్ మూవీస్ చూస్తారా మీరు బాగా
ఆ చూస్తాం అక్క
ఉమ్ ఏ మూవీస్ ఎక్కువ చూస్తారు మీరు
అన్నీ కొత్తవి ఏమొస్తా అవి చూస్తాంటాం అక్క
అవునా అంటే సినిమా సినిమా హాల్ కి వెళ్తారా
సినిమా హాల్ కే మెల్ల మక్క
ఆ
ఇంటి దగ్గరే మామూలు మొబైల్ లొ డౌన్లోడ్ చేసుకొని
అవునవునులేండి ఆ మేం తక్కువే మా తక్కువే అక్క, ఎక్కువ పోము పిల్లల్నేస్ కొని పోవాలంటే కాదా అం ఆ ఇంట్లో చూడొచ్చు, ఇంట్లో చూస్తాము. సినిమా హాల్కి అయితే పోము.
సినిమా హాల్కి మేము గుడ అంతే అక్క, పోము ఇంటి ఇంటి దగ్గరే
మేమంతేక్క, యాడపోతవ్ పిల్లలనేస్ కొని పోవలంటే కష్టం అయిపోతుందా, ఉమ్ అందుకనేసి పోము
ఉందండి
ఉమ్ తిన్నారా?
ఆ
ఆ తిన్నాం, ఏం తిన్నారక్క?
నేనా ఎగ్ కర్రీ, రైస్ అక్క
అవునా ఆ ఎట్లా చేస్ నేనొచ్చేసి రసమన్నం అక్క.
ఆ ఎగ్ కర్రీ ఎట్లా చేస్తానంటే, టమోటాను ఆనియను కట్ చేసి కొంచచం నూనెలో మగ్గించి ఆ పేస్ట్ చేసుకుంటా
అవున్లేండి అక్క ఆహా
అవి అవ్ పేస్ట్ చేసి అడిచ్చిన తర్వాత, మరీ పోప్ పెట్టి
ఆ
కొంచం అది బాగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికిన తర్వాత, ఈ ఎగ్స్ కట్
గుడ్లు కట్ చేసి దంట్లో వేస్తా అవునులేండక్క
అన్నీ అప్పుడు ఏస్తా ఎగ్ కర్రీ అట్లా చేస్తా, పన్నీర్ కర్రీ ఎట్లా చేస్
ఎట్లా చేస్తారో ఎగ్ కర్రీ అట్లా చేస్తా. అవునా పన్నీరు కుడా తింటారా బాగా మీ ఇంట్లో?
ఆ తింటాం అక్క చేస్తాం, వారానికి ఒకసారన్నా చేస్తా.
మంచిది పన్నీర్ గుడ మనకి. చికెన్ లో ఉన్నంత ప్రోటీన్ ఉంటుందంట పన్నీర్ లో. ఆ అవునులేండి అవునవునులేండి, ఉమ్ అవునులే డి ఉమ్ మేము ఆ మేము తక్కువేక్క పన్నీర్ తినేది. అవునా పిల్లలు సరిగ్గా తినరా ఆ వెళ్తా ఉంటము అక్క, మామూలుగా సమ్మర్ హాలిడేస్ లో ఏదామన్న శ్రీశైలం పోయింటమే, ఉమ్ పోయేసి ఒచ్చినం అక్క.
అవును లేండి
మీరెక్కడికి ఎళ్ళలేదా?
ఎళ్తాంటం అక్క ఏక్కడికన్నా పార్క్ కి.
అవునలేండి. అవున్లేండి అట్లా బయటికి వెళ్తా ఉంటాం ఆహా ఉమ్ ఉహు ఉమ్ అంటే మీరు పిల్లలుంటే ఇంగ పోవాల్సిందే గదా ఆ అయ్యోమా పిల్లలంతే అక్క బయట మనకోసం కాకపోయినా వాళ్ళ కోసమైన పోవాల ఉమ్ అసలు బయటికి ఎళ్ళాల ఎళ్ళాల అని అంటారు వాళ్ళు
చిన్న పిల్లల్ గదా
అవునక్క మా పిల్లలు అంతే ఉం మి పిల్లలు మిమ్మల్ని ఇష్టంగా ఏమన్న అడుగుతారా అడిగి చేయిచు ఆ చేయిచ్చుకుంటారక్క మా పిల్లలు ఎక్కువ అంటే మ్యా గి అడుగుతారా
ఉమ్
తర్వాత వచ్చేసి చపాతి అడుగుతారు
ఆ
చపాత్ చపాతి బా తింటారు అక్క మా పిల్లల్లొ రోజు మావాడు చపాతి పాతీ లేదంటే అ దోశ పిండి ఉంటే గుంత పొంగనాలు చేసియమ్మా చేసియమ్మా అని అంటారు
అవునులెండి
ఉమ్ ఇంక దోశపిండి ఉంటే ఇంక గుంత పొంగనాలు కచ్చ చ్చితంగ చేసియళ్ళ సాయంత్రం స్కూల్ నుంచి వస్తారా ఇ ప్రోద్దున్నే చట్నీ కొంచం ఎక్కువ జేస్ పెట్టేస్ స్తాను ఇంగ సాయంత్రం వాళ్ళకి గుంత పొంగనాలు ఎసి ఇచ్చేస్తాను తింటారు వాళ్ళే
అవునులేండి
ఉమ్ నేను చట్నీ ఇడ్లీ అట్లాంటివి చేస్ అవునవునులే అక్క మీ పాప అడుగుతా అంటుందె ఏమన్నా చేసియమ్మా అవునా ఆహా అవురా ఉమ్ మీ లెక్క తిం టే మేలు పిల్లలు కొంతమంది బలే సతా ఇస్తారు అంతే మా పిల్లలు అంతే అక్క వాళ్ళకి ఇష్టమైనై చెస్ స్తె అంతో ఇంతో తింటారు అది గుడా బాగా కడుపు నిండా ఏం తినరు తిన్నామంటే తిన్నాం అన్నట్టు తింటారు మా వాళ్ళు
అవున్లేండి
ఉమ్ ఇంకేం అక్క సాయంత్రం వంట చేయలనా సాయంత్రం వంట చేయల్నా ఉహు అయిపోయిందా పనంతా ఇంట్లో
ఉమ్ ఇంకా లేదక్క చేసుకోవాలా
అవునవునులేండి ఉమ్ మ్ నేను నాది పని ఆ ఇంట్లోనే ఉంటానక్క మీరు ఎట్లా ఇంట్లో నే ఉంటారా అవునవునులేండి
అ
ఉహు మీరు అన్నము ఇట్లా వంచి చేస్తారా లేదంటే రైస్ కుక్కర్ ఉంద అక్క మీకీ వంచే చేస్తాం అక్క ఉమ్మ్ రైస్ కుక్కర్ లేదు అవునవునులేండి
గిన్నెలోనే
గిన్నెలోనే పెట్టి ఆహా
చేస్తా
ఉమ్మ్ మేమంతే అక్క రైస్ కుక్కర్‌లో ఏం తినము
ఆ
అంత మంచిది కాదంటారా ఆ వాడకూడదు అంటారాంట అది కరెంటుది కదా
ఉహ్
వాడకూడదు అంటారు మేము కూడా రైస్ కుక్కర్ అసలు మా పెళ్లి అయినప్పటి నుంచి రైస్ కుక్కర్ యూజ్ చేయలేదు మేము కూడా మా ఆయన తినడు అక్క పిల్లలకి కూడా మంచిది కాదు అనేసి ఇది మేము వంచే చేస్తాం అక్క
ఉమ్మ్ ఇంగ సరేసురు పెడితే ఇంకా మంచిది
ఆ వంచుకొకోకుండా చేయ్యాల అని అంటారు ఏమో అక్క కొంతమంది వంచి తే మేలంటారు కొంతమంది వంచుకొకోకుండా చేస్తే మేలంటారు అర్థమే కాదు అవునా నేను చూసినానా కొంతమంది ఇట్లా చె ప్తారు కొంతమంది అట్లా చెప్తారు ఉమ్మ్ అంతే మేమైతే వంచే చేస్తాం అ క్క సరేసురు పెడితే ఎందుకో అంతా ముద్దు ము దైనట్టు అనిపిస్తాదా నాకి
అవునులే
అందుకనేసి ఇంకా ఉంచే చేస్తాం అక్క అట్లే అలవాటు అయిపోయిందా
ఆ నేను కూడా అట్లే ఎక్కువ చేస్తాను అక్క
అవునవునులేండి ఉమ్మ్ కాఫీలు టీలు మేం అంతే అక్క ఉమ్మ్ తాగుతాం అక్క ఖచ్చితంగా తాగాల్సిందే లేకపో తే పిల్లలు ఉండేదానికి తలకాయ నాకు చానా నొస్తది
పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి అంతేనా
లేదు అక్క సాయంత్రం ఒకటే తాగుతాం
అవును లేండి మేము తాగుతాం అక్క పొద్దున సాయంత్రం
అవునా
ఉమ్మ్ టూ టైమ్స్ తాగుతాం
ఉమ్మ్ మేము కూడా బాగా తాగుతాము ఎవరు తాగారు అక్క నేను ఒ ఒకదాన్నే టీ ఒకటే తాగుతా నేను
ఆ మీ ఒక్కరి కోసమే చేసుకుంటారా
ఆ పిల్లలకి పాలు కాయించి వాళ్ళకి పక్కకి తీసేసి అక్క పాలు ఇంకా నేను అట్లనే దాంట్లోకి టీ పొడేసేసుకొని ఉడికించుకుంటా అంతే ఉమ్మ్ పిల్లలకి పాలు ఇస్తాం కదా
అవునులే
ఇంకా దాంట్లోనే తీసేసి కొంచెం ఉమ్ పాలు తాగ్తారుక్క అంతే మళ్ళీ దాంట్లో హార్లిక్స్ బూస్ట్లు ఇట్లాంటివి ఏం తాగరూ ఉత్త పాల్ ఒకటే తాగ్తారు అంతే
ఆ
ఉమ్ మీ పాప తతదే పాలు అవునన్నులే
ఉ ఒద్దు అంటారు
టారు ఆ మా వాళ్ళు అంతే కాకపోతే ఇంకా తాగల్ల తప్ప తప్పదు అని ఇంకా ఏదో ఒకటి చెప్పి తాపిస్తాం
అవున్లెండి
ఉమ్ అవును అక్క అక్క మీరే చెప్పాలి ఉమ్ పొద్దున ఏం జెష్నరు టిఫిను
పొద్దున ఇడ్లీ చెట్నీ జెసింది
అవ్నులేండి
హూ మధ్యనానికి పప్పు అన్నం చేసి
అవ్ననులేండి
ఉ ఇంగా నైట్ అదే ఉంటది
ఆహా అవున్లేండి ఆహ్
ఆహ్
ఉ ఉమ్ చేపాతి రొట్టి అట్లా చేస్కోరా
చేస్
హా ఆ రొట్టెలు తట్టడం ఒచ్చా మీకీ
ఆహా రాదక్క రొట్టె జెసేకి రాదు చేపాతి ఒకటి జెస్తా
అవ్నవ్నులేండి ఉమ్ నేను రొట్టి అంతా బాగేం తట్టేకి రాదు కాని చేస్తానక్క రొట్టెలు గూడా
అవున్లే
ఉ అవ్నా మా ఆయనకి రిటైల్ బాగిష్టం
అవున
ఉహ్ వాళ్ళ అమ్మోలంతా రొట్టెలే ఏక్వా
హు
అట్ల అనేసి మా ఆయనకి రొట్టెలంటే చాలా ఇష్టం అక్క ఉహ్ రొట్టెలంటే చానా ఇష్టం హు ఇంకేమక్క
ఇంకా మరి ఇప్పుడు టీ కాఫీ ఏమంన తాగినారా లేదా
ఇంకా లేదక్క బాబుని స్కూల్ నుంచి పిల్చుకొని రావాలనా ఇంకా వాళ్ళోచ్చెక్కా ఆ నేనే అక్క నేనే పొద్దునొదిలేది మధ్యానం క్యారెజి ఇచ్చెసి ఒస్తా నైట్ ఇగ సాయంత్రమూ పిల్చుకొనొచ్చేది నేనే మూడు పుట్ పూట్లా నేనే ఉహ్ దగ్గరే అక్క కొంచెం ఆమ్ ఆ సరే అక్క ఉంటా గోమ్